హలో
హలో
ఆ సిస్టర్
అ బావున్నర
హ్మ్ బాన్నాను మీరు ఎలా ఉన్నారు
ఆ బావున్నారా ఏం చేస్తున్నావ్
తిన్నార
తిన్నరా తిన్నావా నువ్వు
హ్మ్ ఇంకా లేదు తినాలి
ఏమొండినువ్
నేనా ఆ నేనుమి ఇంకా ఏం చేయలేదు మా అత్తయ్య ఏమన్నా చేశారేమో ఇంటికెళ్తున్నాను నేను కొంచెం బయటోచ్చాను
బైటకెళ్ళవ
హ్మ్ సో అందుకని చెప్పేసి ఇప్పుడే ఇంటికెళ్త ఉన్నాను కూల్ డ్రింక్స్ ఏమైన్నా తెచ్చుకుందామని షాప్ దగ్గర కొచ్చాను
ఆహా ఎండ బాగోడుతుందన
హ్మ్ అవునవును
అదివే అన్నం మును కూల్డ్రింగ్ నీల్ అస్సలే తినబుధైతలేదా
అవును పెరుగుతో కొంచెం పెరుగన్నం
కూల్డింక్ మాత్రం ఒక గ్లాస్ అన్న ఉండాలనిపిస్తది
అవును సిస్టర్ ఈ ఎండల్కి లెమన్ వాటరు ఈ కోకోనట్ వాటరు ఈ మజ్జిగ ఇవే బెటర్ అనిపిస్తాంది అన్నం అన్నం మీద
అవును ఏదో ఒకటైతే తీస్కోలన్పిస్తది
ఆ
హ్మ్ మజ్జిగ చేస్కున్నావా మరి నిన్న మొన్న
సిస్టర్ ఆ అవును
మరి ఇవాళ కూల్డ్రింగ్ హా
ఆ
హ్మ్ తాగల్లే అప్పుడప్పుడు
హ్మ్ ఇంగ ఐస్ క్రీమ్స్ అవి ఇవి
సమ్మర్ మొత్తం ఏం చేస్నవురా
సమ్మర్ మొత్తం ఏం చేయలేదు మొన్న మా అమ్మ వాళ్ళ ఇంటికిళ్ళను ఒక టెన్ డేసు మళ్ళీ మా అత్తయ్య వాళ్ళ ఇంటికెళ్లను ఒక ఫోర్ డేసు
ఒకే
బీచ్ కెళ్ళము ఒక టెంపుల్ కెళ్ళము రీసెంట్
మీ దగ్గర టెంపుల్స్ బాగా ఫేమస్ అయిన టెంప్లేస్వున్నాయార ఏమన్న
ఆ అన్నీ మంచిగా ఫేమస్ అయిన టెంపుల్సే వుండై సిస్ టర్ ఇక్కడా మాకొంచం దగ్గర్లో తిరుమల ఉంది నెక్స్ట్చి ఈ హ్మ్ గుడిమల్ల మానిననేసి శివాలయం టెంపుల్ అనమాట
శివాలయం ఉం
హ్మ్ శివాలయం ఇక్కడ బావుంటుంది టెంపులు. ఆ వెళ్తాను అప్పుడప్ ప్పుడు వెళ్తాను, మొన్న రీసెంట్ గానే వెళ్ళేసి వచ్చాను శివాలయంకి.
ఆ ఎప్పుడో ఒకసారి ఎళ్తవా మామూలుగా
ఆ ఎప్పుడో ఒకసారి అంటే ఇంటి దగ్గరుండే శివాలయం కయితే వీక్లీ వన్స్ వెళ్తాను.
వీక్లీ వన్ టైమ్ వెళ్తవా ఆహా.
హ్.
ఇంకా మామూలుగా పెద్ద టెంపుల్స్ మన ఇయరికి ఒకసారి పొయ్యే టెంపుల్స్ ఏమన్నా ఉన్నయా. ఏమన్నా పార్కులు లాంటివి ఉన్నయా.
కొంచెం దగ్గరలో బావుంటుంది అది తిరుమల లొకేషన్ అంతా. ఆ హలో
అదేరా ఏమైనా పార్కు లాంటివి ఉన్నయా.
పార్కులు కూడా ఉన్నయి సిస్టర్. ఆ ఆ వెళ్ళా, వెళ్ళాం, వెళ్తాం. దగ్గరే కాబట్టి ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు ఎళ్ళిపోతాం.
ఓకే అమౌంట్ తీసుకుంటరారా ఏమన్నా వెళ్ళే ముందు.
ఆ ఎంట్రీ ఫీ ఫీజు మాత్రం తీసుకుంటరు.
ఎంతుంటది?
టెన్ రూపీసు, ట్వంటీ రూపీసే ఉంటుంది ఎంట్రీ ఫీజు.
ఆహా.
మళ్ళీ అక్కడ లోపలికి ఎళ్తే జేయింట్ వీలు, కొలంబస్
అవన్నీ మళ్ళా మన అమౌంట్ ఇచ్చే కదా. మనవేమన్నా మామూలుగా తిరగాలి అనుకుంటే అమౌంట్ ఇచ్చే కదా.
అవును తిరగాలి అనుకుంటే అమౌంట్ ఇచ్చే తిరగాలి.
ఆహా. బోటింగ్ ఉందా అందులో?
బోటింగ్ లేదు, బోటింగ్ ఉండదు.
బోటింగ్ లేదా.
ఆహా మిగతా అన్నీ ఉంటాయి.
ఆహా. మంచిగా అనిపిస్తదా?
ఆ మంచిగా అనిపిస్తుంది సిస్టర్, ఇంకా. ఆ ఈవినింగ్ టైం అయితేనే బావుంటుంది. ఆ లైటింగ్సు హ్మ్ ఎండా. అవునవును పొద్దున్నే ఈవినింగ్ పూట అయితే ఆ లైటింగ్స్ మొత్తం అదం తా చాలా బావుంటుంది.
అవునవును.
హ్.
మాకేళ్ళి అయితే
హు
నార్మల్గా దగ్గరంటే దగ్గర ఏం లేదు. ఒక ఫార్టీ ఫిఫ్టీ కిలోమీటర్స్ దూరంలో బేస్తంబాల గుడి ఉంది.
ఓ వేయి స్తంభాల గుడి విన్నాను.
ఆ మేము ఎప్పుడన్నా ఎళ్ళాలంటే అక్కడికి ఎళ్ళేశి వస్తాం కొంచెం రిలాక్స్ కోసం అలా.
ఆహా ఓకే.
అక్కడైతే చాలా మంచిగా అనిపిస్తుది
ఆ మేము వెళ్ళాలనుకుంటున్నాము కానీ వెయ్యి స్తంభాల గుడికి అయితే ఎప్పుడు వెళ్ళలేదు
ఆ వెళ్ళండి బాగుంటది
ఉం వెళ్తాం సిస్టర్ ఇంకా ఇప్పుడు లేదు ఇంకా దసరా హాలిడేస్ ఇస్తారు కదా
ఆ
దసరా హాలిడేస్ ఇస్తారు కదా
ఆహా దసరాకి వెల్తారా
ఆ ఇంకా ఇంకా ఎల్లుండి నుంచి స్కూల్స్ రిఓపెన్ అయిపోతున్నాయి సో ఇంకెలాగూ వెళ్ల లేను ఉం మండే నుంచి కాదు సిస్టర్ ఇక్కడ థర్స్డే నుంచే స్టార్ట్ అవుతున్నాయి
లేదు అందరు ఒకే తిరుగనే కదా గవర్నమెంట్ రూల్ ప్రకారం
గవర్నమెంట్ రూల్ ప్రకారం ఒకటే కాకపోతే ఏంటంటే ఇక్కడ ఏకాదశి మంచి రోజు అని చెప్పేసి
ఓహో ఇప్పుడు మండే రోజు కూడా బానే ఉన్నట్టుందే
మండే ఏమో చూడలేదు నేను క్యాలెండర్లో చూస్తే అయితే మాత్రము ఆ ఇదైతే మంచి మంచిగుంది ఏకాదశి గురువారము అ ఏమో తెలిదు సిస్టర్ నాకు కు తొలిఏకాదశి ఏమ్ లేదు నార్మల్ ఉమ్
చూస్తుంటె గనక చ్ మామూలుగా ఆ రోజు ఏమైనా నోట్స్ ఇ చి రాపియడం అట్లా ఇట్లా వేస్తే ఏం కాదు
ఆ
అ
అ
చేపియాలా మరి బుక్స్ అవన్నిటికిీ మళ్ళీ ఇప్పుడు అమౌంట్ కావాలిగా
ఆ అవును కావాలి
ఉం మళ్ళా స్కూల్ ఎండింగ్ ఎంత హ్యాపీగా ఉంటామో స్టార్ట్ అయిందంటే అంత ఘోరంగా ఉంటది మళ్ళ ఈ చదువుడేంది ఎగ్జామ్స్ ఏంది
ఉం
ఇ రాసుడేంది అనిపిస్తుది ఒక ఫిఫ్టీ టెన్ డేస్ వరకు మళ్ళ మనం ఆటోమేటిక్ గా కవర్ అయితాం
అవునవును
ఎట్లాగా తప్పదు కదా మళ్ళీ ఎండాకాలం వచ్చేదాకా చదువుతూనే ఉండాలి ఆ అట్లా అనిపిస్తుది హాలిడే వస్తే రిలాక్స్
అవును
అది ఎప్పుడో ఒక సారి రెండు మూడు హాలడేస్ వస్తే తెల్లారి ఎగ్జామే ఉంటది
ఆ
దానికోసం ముందు చదివి పెట్టాలి
ఉం
అప్పట్లో వేరే ఉండయి ఇప్పుడు అంతా మారింది స్టడీ మొత్తం
ఉం అవునవును
మీ సైడ్ కూడా అలానే ఉంటదా
ఏంటి
మామలు ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం అప్పట్లో స్ట్రిక్ట్ గా ఉండే బాగా
ఆ ఇప్పుడు ఆల్మోస్ట్ అట్లే జరుగుతున్నాయి ఇక్కడ
ఉ
ఊ
ఆ టైం పెట్టిందంటె టైమ్ టు టైం ఎండ్ చేయాల్సిందే
అప్ ఇక్కడ కంపల్సరీ ఉంటుంది ఎగ్జామ్స్ వీక్లీ వన్స్ ఉం ఉంటాయి మంత్లీ వన్స్
ఊ
అట్లా ఉంటేనే మళ్ళీ అవుతారులే
వీళ్ళకి వీక్లీ వన్స్ అనేది టెస్ట్ అనేది పెడతారు మళ్ళీ మంత్లీ వన్స్ అనేది ఆ అన్ని సబ్జెక్ట్లాయి ఇప్పుడు
అవునమ్మా ఇప్పుడు మంత్లీ వైజ్ అయితేనేమో అన్నీ సబ్జెక్ట్స్ స్తుంటాయి వీక్లీ అయితేనేమో వాళ్ళు ఇష్టం వాళ్ళు ఏదో ఒక సబ్జెక్ట్ పెట్టుకుంటారు కదా
ఊ
రో బాగుంటదా స్టడి
ఊ బాగుంటుంది సిస్టర్ ఇక్కడ ప్రజెంట్ అయితే బా ఆ మా మా పెద్దమ్మాయి అయితే మాట్లాడుతుంది కాని చిన్నమ్మాయి లిటిల్ బిట్ అనమాట
ఓకే ఓకే ఇక పెద్దమ్మాయి ఇంగ్లీష్ వచ్చిందంటే ఆటోమేటిగా చిన్నమ్మాయి కూడా వస్తుంది
ఆ ఆ నేర్చుకుంటుంది తను కూడా మాట్లాడుతూ ఉంటుంది
తనే ఉంటారు వస్తానే ఉంటది ఏ క్లాసు
ఆ అమ్మాయి నైన్త్ ఒక అమ్మాయి ఫిఫ్త్
నైన్త్ స్టాండర్డ్ ఆ
ఆ
మీ వాయిస్ చూస్తే ఇప్పుడు ఓయమ్మా నైన్త్ స్టాండర్డా పాప అ నేను ఏ సెకండ్ ఒ ఫస్ట్ ఒ అనుకుంటాన
అయ్యో అవునవున
అంటే మీ వాయిస్ అట్లా ఉండేస్ సరికి నేను అట్ల అనుకుంటాన ఇంకా ఫి ఫిఫ్త్ క్లాస్ వచ్చింది ఇంకా లీటిల్ లేనా
ఆ లిటిల్ అంటే వాళ్ళ అక్కతో ఈక్వల్గా మాట్లాడలేదు కొంచెం రగాలు తీస్తూ మాట్లాడుతుంది అవునా
ఆ లిటిల్ అంటే అమా అంతా పెద్దగా ఉన్నారా
అ ఇంత పెద్దగానే ఉంటారు ఉహు ఊ
నైన్త్ అంటే కానీ ఈ ఇయర్ నైన్త్ ఆ నైన్త్ అయిపోయి టెన్త్ కచ్చిందా
ఏం సిస్టర్
ఈ ఇయర్ నైన్త్ క్లాసా నైన్
లేదు లేదు నైన్త్ ఇప్పుడు నైన్త్కి వెళ్తున్నా ఊ
అయిన నైన్త్ కూడా సగంలోనే చేస్తారులేండి మళ్ళి టెన్త్ క్లాస్ స్టార్ట్ చేయరు
అవును ఈ డిసెంబర్ వరకు మాత్రమే ఆ క్లోజ్ అయి క్లోజ్ అయిపోతుంది జనవరి నుంచి టెన్త్ సిలబస్ స్టార్ట్ చేస్తారు
అవునవును జనవరి నుంచి ఏస్తరు కొన్ని స్కూల్లల్లో అయితే నవంబర్ నుంచే స్టాటు
ఆ వీళ్ళకీ జనవరి నుంచే అని చెప్పారు మాకు ముందుగానే
హు ఆహా ఫీజు మాక్సిమం ఎంతుంటదీ
ఇక్కడ ఫీజూ ఆల్మోస్ట్ ఇద్దరికి కలిపి వన్ ల్యాక్ దడతా ఉంది సిస్టర్
ఆ ఇంగ పెద్ద పాపా నైన్త్ అంటే బానే ఉంటది
అవునవును తనకే ఫార్టీ ఫైవ్ చెప్పారు. అ లేదు బై వాక్ డిస్టెన్స్ అంతే
బై వాక్ డిస్టెన్స్ అయింటెనే అంతుంటే మరి బస్సులో వచ్చే పరిస్థితీ
అదే కదా బస్సుకి ఇంకా ఎక్కువ
డబుల్ పేమెంట్ చెయ్యాలిగా
మ్
బా స్కూల్ ఫీజ్ ఎంత ఉందో బస్ ఫీజు అంత ఉంది ఈక్వల్ అయితాంది కొంచెం బస్సు ఫీజు తగ్గిచ్చినా బావుండు
బస్ ఫీజు లేదుగా మన్ము ఆ అది తగ్గిచ్చరు వాళ్ళు
స్కూల్ ఫీజ్ అలానే ఉంచి బస్ ఫీజ్ కొంచెం ఇప్పుడూ ఫిఫ్టీన్ అన్నగాన ఓకే ఏమన్న అట్ల త బావుండు
ఆ అసల్ మనం పంపించంగా బై వాక్ డిస్టెన్సే కాబట్టి వాళ్ళ డాడీ పిక్కు డ్రాప్ రెండూ ఉంటాయ్.
ఆహా మీరు కాబట్టి దెగ్గెరా వేరే వాళ్ళది
ఆ వేరే వాళ్ళకా ఓకె ఓకే
ఈడే వన్ దాటిందంటే వాళ్ళ
ఏమైతాద అవునవును
ఏ పొ
ఊ
తినల్లా ఇకా
ఆ సిస్టర్